హలో
ఆ వినిపిస్తుందండి బాగున్నారండి
మేము చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారండి
మేము కూడా చాలా బాగున్నామ అండి భోజనం చేసారండి
అవునండి మీరు చూ చ నైట్ చికెన్ తెచ్చుకు కున్నాము తిన్నామండి ఇప్పుడే అలా కూర్చొని ఉన్నాము
అవునా ఇంకా ఈరోజు ఆఫ్ ఆదివారం ఉంది కదా ఇక మీరు అంటే టైం దొరికినప్పుడు ఏదైనా సినిమాలు చూస్తూ ఉంటారా
ఆ చూస్తూ ఉంటామండి రీసెంట్ గా పెద్దీ మూవీ రిలీజ్ అయింది అది కూడా చూసామండి
అవునండి నేను కూడా విన్నాను కాకపోతే చూడలేను కాని చాలా బాగుంది అని సినిమా ఆ ఇంకా ఆ చూసా విన్నాను రామ్ చరణ్ యాక్టింగ్ అని ఇంకా జాన్వి యాక్టింగ్ గానీ డ్యాన్స్ గానీ చాలా బాగుందని న్యూస్ అంటే ఛానల్స్ లో చూసాను మీరు చూసారా థియేటర్ కివెళ్లి
అవునండి మేము రీసెంట్ గానే చూసాము చాలా బాగుందండి అసలు రామ్ చరణ్ ఊరి కోసం పోరాటం చేస్తూ తర్వాత తను కాలు పోగట్టుకొని తర్వాత రన్నింగ్ రేస్ లో విన్ అయ్యి ఉమ్మ్ వాళ్ళు ఏం కావాలి అంటే మాకు ఊరి కోసం రైల్వే స్టేషన్ కావాలంటారు కానీ చాలా ఎమోషనల్ అయిపోతామ అండి ఆ మూవీ చూస్తే మిడిల్లో కాకపోతే అసలు హీరోయిన్ ఎంట్రీని లేదండి మిడిల్ లో అసలు ఫస్ట్ లో ఉంటుంది లాస్ట్ లో ఉంటుంది ఇలా ఎండ్ కానీ చాలా బాగా ఉందండి
అవునండి ఇంకా మీరు ఎప్పుడైనా చూసారా రామ్ చరణ్ డాన్స్ మాత్రం చాలా బాగా చేస్తాడండి అసలు అసలు ఇంత బాగా చేస్తాడో యాక్టింగ్ గ్ అయినా డ్యాన్స్ అయినా చాలా బాగుంటది
అవునండి నాకు కూడా రామ్ చరణ్ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి చాలా బాగుంటాయి అలానే మీరు మహర్షి మూవీ చూసారండి మహేష్ బాబుది దాంట్లో వ్యవసాయ గొప్ దానిలో వ్యవసాయం గొప్పతనాన్ని తర్వాత గ్రామాన్నీ గ్రామాభివృద్ధిని తర్వాత చాలా బాగా తెలియజేసారండి
అవునండి అసలు ఈ కలం ఈ తరం పిల్లలకైతే వ్యవసాయం అంటే ఏంటో తెలియదు ఇంకా అసలు పల్లెల టూర్ లో ఎలా చేస్తారో తెలియదు అందులో అయితే అసలు మహర్షి మూవీ చూస్తే ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని చూడాలనిపించేంత గొప్ గొప్పగా తీసాడు మహష్ బాబు అయితే అందులో వ్యవసాయం గురించి చెప్పడం ఇంకా చదువు గురించి ఎంత చదివి ఎంత గొప్ప స్థాయిలో ఉం ఉండడం ఒక ఊరిని బాగా చేయడం ఇది చాలా బాగుందని అసలు మహే బాబ్ సినిమాలు కూడా చాలా బాగా తీస్తాడు
అవునండి ఇది కేవలం సంపాదన కోసం కాకుండా సమాజానికి తోటి వారికి ఎలా పెడితే ప్రత్యేకమైన ప్రత్యేకంగా నిరూపించిందండి ఈ సినిమా
అవునండి అసలు అది చూసిన కొద్దీ చూడాలనిపించే సినిమా చిన్నప్పటి నుంచి నుంచి తను పడ్డ కష్టం కానీ ఇంకా చదువులో పడ్డ కష్టం కానీ తన తర్వాత గొప్పగా అంత బిజినెస్ మ్యాన్ గా ఎదిగి వ్యవసాయం మళ్ళా మహేష్ బాబే ఆ వ్యవసాయం ఉన్న ఊరికే వెళ్ళి ఇంకా అతనే వరి వేస్తాడు అసలు ఆ మూవీలో ఇంకా కూరగాయలు స్వచ్ఛమైనయి పండించుకోవడం ఎలానో తెలియజేస్తాడు
అవునండి తర్వాత మీరు మహానటీయని చూసారండి మళ్ళాస్ ఇది చేశారు కదా కీర్తి సురేష్ తని చేశారు కదండీ మూవీ ఆనాటి సావిత్రి జీవితం ఆధ్ ధరంగా అసలు ఆమె ఎలా జీవితం సాగించింది ఎన్ని కష్టాలు ఎదుర్కొని ని ఎన్ని విజయాలు పొందిందో మరియు జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా మానవత్వం ఎలా కా పాడుకోవాలో అద్భుతంగా తెలియజేస్తుందండి ఈ సినిమా అయితే
అవునండి చాలా బాగా తీశారు అదైతే నిజ జీవితంలో జరిగిన ఒక సిని మా కథ కాబట్టి ఇంకా మహాన ఆ నటిలో ఆమె నటించి న తీరు పద్ధతి గాని అసలు ఆమకి ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువే ఇంకా అసలు ఆమె చాలా గొప్ప గొప్ప పనులు చేసింది మంచి పనులు పేదవారికి సహాయం చేయడం గొప్పగా కష్ట పడి ఎదిగి ఆ స్థాయిలో నిలబడడం ఆ సినిమా చూసి నిజంగా బాధ అనిపిస్త స్తది కొద్ది గా లాస్ట్ కైతే
అవునండి అలానే చిరంజీవి నటించిన స్వయం కృషి మూవీ చూసారండి చాలా బాగా ఫేమస్ అయింది చిరంజీవి నటించిన ఈ చిత్రం అయితే ఇక కష్టపడి పని చేయడం ద్వారా జీవితంలో ఇలాంటి ఉన్నత స్థాయి కి ఏది చేరుకున్నా సరే శ్రమకు ఉన్న గొప్పతనాన్ని చాలా బాగా తెలియజేస్తుందని జీవితంలో ఏం సాధించడానికి కావల్సిన న ఇన్స్ ప్రేషన్ ఇందులో ఉందండి
అవునండి చూసాను అది చాలా పాత సినిమా కాని ఇంకా చ పాత సినిమాలో నేన్ మంచి మంచి కథ రచయి రచయిత అంటే రాసేవాళ్ళు ఆ రోజులలో చాలా బాగుండేవారండి అప్పటంతా ఇ ప్పుడు ఇంకా ఏం లేదు కాని అసలు అప్పుడైతే ఎలా కష్టపడి జీవించాలో ఎలా ఎదగాలో అన్నీ తెలియజేసే వారు ఆ సినిమాలో మాత్రం
అవునండి చ నాకు కూడా చాలా ఇష్టం అండి అలానే ఏ చిరంజీవి మూవీస్ అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి అసలు అలానే ఆ నలుగురు అనే డబ్బ అది విన్నానండి నేను రీసెంట్ గానే గూగుల్ లో సెర్చ్ చేసి అది ఇన్స్టాల్ చేసుకొని చూసాను ఆ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది డబ్బుకుంటే మనిషికి విలువలు ఆత్ ఆత్మాభిమానం మంచి పేరు ముఖ్యమని చెప్పారండి ఆ సినిమాలో పోతే సమాజం లో మనం సంపాదించే ఆస్తులు కాదు మన మంచితనమే మనల్ని శాశ్వతంగా నిలుపుతుందని ఈ సినిమా మనకు స్ఫూర్తినిస్తుందం డి
అవునండి అసలు చూసాను ఆ సినిమా చాలా గొప్పగా తీసారు అసలు రాసిన వాళ్ళకి నిజంగా నమస్కరించాలండి ఇంత గొప్పగా సినిమా కథని రాశారు
అవునండి మరి జెర్సీ కూడా చూసానండి క్రికెట్ గురించి అండి
ట్వెల్త్ ఫెయిల్ సినిమా చూసారా
ఆ చూడలేదు కానీ విన్నానండి మా ఫ్రెండ్స్ చెప్తుంటే అది ఎన్ని సార్లు అతను ఎన్ని సార్లు ఓడిపోయినా లాస్ట్ కు సాధిస్తాడని తను కోరుకున్నది తన్ మేము
అవునండి అతను ఒకక్ ఒక పేద కుటుంబంలో పుట్టి అతను అసలు ఏం తెలియని టైమ్ లో ఒక ఢిల్లీ లాంటి పెద్ద సిటీకి వెళ్ళి అతను అయ్యే స్లాండి ఇంకా కోచింగ్ తీసుకోవడానికి గూడా డబ్బులు లేక కష్టపడతాడండి ఆ సినిమాలో ఆ టైం లో కూడా ఇం కా ఆ వాష్ రూములు క్లీన్ చేస్తూ ఇంకా గిర్ని పడుతూ ఆ అలా కష్టపడి చదివి లాస్ట్ కయితే ఇంకా మనకి ఐఏఎస్ రూపంలో బయటకు వస్తాడు అసలు ఆ సినిమాను అయితే చూ తప్పకుండా చూడండి చాలా ఇన్స్ ప్రేషన్ గా అనిపిస్తుంది
అవునండి ఇక జెర్సీ కూడా చూసానండి క్రికెట్ గురించి వర్ క్స్ అనేది కేవలం ఒక సంధ్య మాత్రమే అని మన లక్ష్యం కోసం ఎంత కష్టపడాలో నిరూప్ పించిన చిత్రం ఇదేనండి నాకు తెలిసినంత వరకయితే, జీవితంలో ఎన్ని అపజయాలు జరిగినా తర్వాత పట్టుదలతో తిరిగి అలానే ని నిల్చొని ఖచ్చితంగా సాధిస్తామంటే అలానే నిలుచుకుంటే గట్టిగా
అవునండి అసల సినిమా చూస్తే చూసానండి ఆ సినిమా చూస్తే ఇంక మనక్కుడా అసలు కష్టపడితే ఇలా కష్టపడ్ డి జీవితంలో ఒక గొప్ప స్థాయికి రావాలనే ఒకా ఆశ మాత్రం పెరుగుతుందసలు
అవునండి
ఇగా ఇక చాలా గొప్ప గొప్ప సినిమాలు తీసారండి ఇంకా ఆ మీరు సిరి వెన్నెలా సీర్ సీతా రామశాస్త్రిగా అతన్ని విన్నారాండి అతని పాటలు ఎంత బా రాస్తాడో
ఉమ్
ఉమ్ హ్ ఇంక మీరు ఈ ఈ మధ్య కాలంలో ఏం సినిమాలు చూసారండి ఇంకా మీకూ నచ్చిన హీరో
మాకైతే రామ్ చరణ్ అంటే ఇష్టం అండి ఆ బాగుందండి మీర్ చూస్
అవునండి మీరు తండేల్ సినిమా చూసారా అండి
ఆ చూసామండి చాల ఎమోషనల్ మూవీ అండి మన దేశం కోసం వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్స్ ని ఎంత కఠినంగా శిక్షిస్తారో తెలుస్తుందండి ఆస్
అవునండి బార్డర్ దాటినందుక్ కే బార్డర్ దాటినందుకె చాలా కఠినంగా శిక్షిస్తారండి అసలూ సినిమా చాలా బా తీసారండి చాలా పద్ధతిగా మనం అసలు నాచురల్ గా తీసినట్టు అనిపించింది
అవునండి అది రియల్ అని విన్నానండి రియల్ స్టోరీ రీ అని
అవునండి నేను మీ నుండి చాలా వివరాలు తెలుసుకున్నానండి క ధన్యవాదాలండి
కాదండి మీరు కూడా మాకు చాలా బాగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి